ఏం చేస్తున్నా యి.
హాయ్ ఎలా ఉన్నారు.
బాగున్నామండి, మీరు బాగున్నారా.
ఆ బాగున్నావు. ఏం చేస్తున్నారు, తిన్నారా అన్నం.
తింటున్నామండి. ఏం కర్రీ చేశారు.
ఉమ్మ్ క్యారెట్. క
మాది పప్పన్డి, పప్పు కాకరకాయ్.
ఎలా ఉంది. రండి పప్పు.
పప్పు, పప్పు వేసానుని కుక్కర్ లో, టమటో వేసాను. చింతపండు. పసుపు, కారం. ఉల్లి వేసి, విజిల్. విజిల్ పెట్టాలి. నాలుగు విజిల్ ఓచ్చిన తర్వాత, మెదిపి తాలింపు పెట్టుకోవాలి.
బాగున్.
మీర్ ఎలా చేశారండి క్యారెటు.
మేము కుక్కర్ లోనే వేసా. ఉమ్ టమాటా, రెండు ఉల్లిపాయలు, మూడు క్యారెట్.
మ్మ్
మూడు విజిల్స్ వచ్చిన తర్వాత్ కొత్తిమీరేసి కొంచెం ఒండామ్
మ్మ్ ఎలా ఉన్నారండి మీ పిల్లలు ఎలా ఉన్నారు
మా పిల్లలు బాగానే ఉన్నారు
మీ పిన్నప్ భలేె గోళ చేస్తాడు డి
అవునండి మా చిన్నబ్బాయి చాలా గోల చేస్తాడు
పెద్ద అబ్బాయి కొంచెం సైలెంటా
మ్మ్ సైలెంట్లో వైలెంట్ పెద్దబ్
హ్మ్ ఏంటండి ఇంక సంగతులు షాపింగ్ చేశారా రేపు మొన్న పండక్కి షాపింగ్ చేసారా ఇలా జలుపుకున్నారు మేము బానే జరుపుకున్నాం మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారంటే కదండి మీర్ డో మీ అమ్మ వాళ్ళ అంద రు బాన్నారా
ఆ మమ్మోలందరూ బాగున్నారు ఏమ్మా ఏం చేస్తుందీ
మా పాప ఇప్పుడేనండీ స్కుల్ స్కూల్ నుంచొ చ్చింది హోం వర్క్ రాస్ కుందీ భోన్ చేసిందీ ఫోన్ చూస్కుంట కూచ్చుంది
ఫోన్ ఈగుడ్దండీ చూడు గొడుగు చిన్నమ్మా
ప్తే వినట్లేదుక కదండీ మారం చేస్ తుంది ఏం చేస్తాం చూడలేం గా మారం చేస్తుంటే
ఔను
ఇప్పుడు తప్పట్లేదు కాసేపు ఇ వచ్చి తీసేస్తాను మళ్ళీ
అవునా
బాగున్నారా అండీ అందరు మీ అత్తగారు మీ మామగారు అంద్ అందరు బాగున్నారా
ఆ అందరు బాగున్నారండి
మీ హస్బెండ్ బాగున్నాడా
ఆ బాగానే ఉన్నాడు అండి
ఊ ఇంకేంటండి సంగతులు మీ బాబు బర్త్డే కదండీ
ఆ మా బాబు బర్త్డే ఇంకా పది రోజులు అండి
ఏం చేస్తున్నారండీ మీ బాబు బర్త్డేకి
మీ మేం చేయట్లేదం ఊ ఫస్ట్ ఊ ఫస్ట్ బర్త్డే చేసినాం ఈ త్రాడ్ బర్త్ డే కదా ఆ మామూలుగా సింపుల్ గా చేసుకు ఇంట్లో వాన్
ఫ్యామిలీ అం అంత వరకు చేసుకుంటారా
అవును చిన్న పిల్లల కి అన్నాలు పెడు
ఇంకేంటండి సంగతులు
చేస్తుంది బిర్యానీ ఎలా ఉండది అండి
బిర్యానీ చేశాను అండి నిన్న నేను
ఉమ్ ఎలా ఉందండి
బిర్యానీ అయితే బాగా కుదిరింది అండీ బిర్యానీ లో ఉహారం పసుపు గరం మసాలా చికెన్ మసాలా బిర్యానీ మసాలా కొత్తిమీరు పుదీనా ఆనియన్ మొత్తం వేసి ఒక పెరుగు మొత్తం వేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాలి
న
ద పెట్టిన తర్వాత స్టవ్ మీద పెట్టి మాముల్ గా ఆయిల్ వేసి ఆనియను బయా బిర్యానీ మ ఆ బ్రౌన్ ఆనియన్ కూడా వెయ్యాలి అండీ
ఆ టేస్ట్ బాగుంది
ఉమ్ బిర్యానీ దునుసులు మొత్తం వేసి అవి ఫ్రై అయిన తర్వాత టమాటో ఆనియన్ ఆది మొత్తం టమాటో ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆది ఫ్రై అయిన తర్వాత పుదినా కొత్తిమీర వేసి ఫ్రై అయిన తర్వాత చెన్న్ చేయాలందులో ఆ తర్వాత ఇంకొక దాంట్లో ఎసరు పెట్టుకోవాలి మనం కోసం అయితే పెట్టుకొని అందులో కూడా మసాలా దినుసులు వేసి కొత్తిమీర పుదీనా కొంచెం అల్లులీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మరిగిన తర్వాత ఉప్పు ఉప్పు వేసి మరిగిన తర్వాత బియ్యం కడిగి వేయాలి బాస్మతి రైస్ కడిగి వేయాలి అందులో
ఆ
ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి
చికెన్ బిరియానా మటన్ బిరియానా అండి
మటన్ బిర్యానీ ప్రాసెస్ గుడా అదేనండి చికెన్ బిర్యానీ ఇ ప్ ప్రాజెక్ట్ గుడా అదే
ఊ
బిర్యానీ అంటే ఒకఆ ఇంకో టెన్ మినిట్స్ ఎక్కువా ఉడికించాలి
ఆ
చికెన్ బిర్యానీ కాబట్టి ఒక సెవెంటీ పర్సెంట్ పర్లా వట్ మటన్ బిర్యానీ కంటే ఎయిటీ పర్సెంట్ ఓకేయ
ఆ
అలా అయిసుము తర్వాత రైస్ తీసేసేసి చికెన్ లో వేసి దమ్కి పెట్టేడమే ఒక లేయర్ ఏసి లేయర్ పైన ఫ్రై అవ్వ నీ యన్ పుదీనా కొత్తిమీరు జో జీడి పప్పు పో కాజూ వేసీ పైన కొంచెం గీ వేసి దమ్కి పెట్టేసేయాలి
ఉ
గుమగుమలాడే బిర్యానీ రెడీ అయిపోయిందండి
మీరు చెప్తే నాకు తినాలనిపిస్తుందిండి లేదండి మేము అలాకు ఎక్కు ట్రై చేయల
ఒకసారి ట్రై చేయండి ఇలా బాగా కుదురుతుంది
స్తా చెప్పారు కదా మీరు పాసస్ చేస్తాం
చేయండి బాగా కుదురుతుంది మీకు కొంచెం ఈజీ గూడా ఉండిద్ది
అవునా
ఒక్క సారి ట్రై చేస్తే సెకండ్ టైమ్ మీకే వీజీ అనిపించిది
హు
ఏంటండి సంగతులు ఇంకా ఏం కర్రీ వండారు మీరు క్యారెట్ చేసారుగా
అవును సరే
హు ఇంకేంటండి
చెప్పండి అందరు కలిసి తింటారా బిర్యాని
అందరూ
అందరు కలిసే తింటారా బిర్
అందరు కలిసి తిన్నామండి
మీ పాప తిందాండి
ఆ మా పాప కూడా అండి
ఏ
మీ బాబు ఏం చేస్తున్నాడండి
మా బాబు కొనుకొని మా బాబు కాదు
పెద్ద బాబాండి
చిన్న బాబు
ఆ మీ చిన్న బాబు తెగ ఏడుత్తాడు కదండి
ఆ అవునండి చాలా అల్ల చేస్తా
అల్లరి పిల్లోడు అయిపోయాడండి మరిను
మూడు గాడ్ ఓ చిన్న అబ్బాయే
ఉం రోషం ఎక్కువ ఉంటదికదిండి వాళ్ల నాన్నకి రోషం ఎక్కువ వాళ్ళమ్మ తీగుడై వేగనండి ఎక్కడ పొత్ తుంది
లో
హలో
ఆ చెప్పండి
ఐ లే దా ఐపోయిందా
లో
హలొ విన్ పిస్తుందా అలొ ఇంక అయిపోయింద పనీ ఇంట్లొ పని
లేదండీ ఇప్పుడే నేన్
మ చిన్నత్త వాళ్ళు వస్తున్నారండి రాలేదండి లేదు వచ్చారంట వస్తున్నా
ఒచ్చి వెళ్ళారా ఊహు ఆఫ్ ఎన్ అవర్ లో వస్తారా మీరేంచేస్ తరండి వాళ్ళ కోసం స్పెషల్ మీరూ
టమాట గుజ్జు
ఎగ్గ్ జేస్తన్నారా ఎగ్గు కర్రీ చేత్తున్నారా
ఆమ్
మంచిది చెయ్యండి ఏంటండి ఇంకా మరేంటండి ఇల
మాత్త కొన్ తెచ్చారు మా
ఆడబిడ్డ కి
మ్మ్ ఆ మా మరదలి గూడ ఇచ్చారండి మా మరదల్ది కూడ సేమ్ డ్రస్ అండి
హ్మ్
మా మరదల్లు నేన్‌ నేన్కలిపి తీసుకున్నామండి
ఇంకేం జేస్త్
కదండి
ఆ
రేపు షాపింగ్ చేయాలండి మా పాప బర్డ్డే ఉంది మీరేమన్నాంటారా అండి
హలో
హలో
హలో
ఆ హలో
మీరు ఏమన్నా వస్తారా షాపింగ్ కి కొంచెం తోడు
ఆ చూద్దామండి
ఊహు మా పాప బర్త్డే ఉందండి తీసుకోవాలి చెప్పులు తీసుకో కోవాలండి
నిన్న అండి
సరేనండి బాయ్ అండి ఉంటానులేండి బాయ్ ఆహా రేపు కలుద్దాం కలుద్దాం ఉంటానండి బాయ్ అండి